హలో వినిపిస్తుందమ్మా వినిపిస్తుందండి బాగున్నానండి బాగున్నానండి మీరు బాగున్నారా ఏం చేయట్లే అండి ఇప్పుడు అది తినేసి పడు
ఉహు
బాగుంటది ఆ సీరియల్ మాటీవీలో
న్యూస్ చూస్తారా ఏం చూస్తారు ఎక్కువ న్యూసా మూవీస్ ఆ సాంగ్స్ ఆ ఏం చూస్తారు ఎక్కువ
నాకు సీరియల్ ఏ సెట్ అయితాయి,
సీరియల్ చూస్తారా మీరు
నేను చూస్తాను మా ఇంట్లో మా అమ్మ చూస్తాది నేను చూస్తా మా అన్నయ్య చూస్తాం
అబ్బో న్యూస్
చంద్రముఖి సీరియల్ కానుంచి
వామ్మో ఈటీవీ గా మాటీవీ ఆ జీ తెలుగు ఆ అవునా
అప్పుడు ఈటీవీ చూసేది ఆ చంద్రముూఖి ఇప్పుడు మాటీవీ చూస్తారు,
న్యూస్ చూడరా న్యూస్ క్రికెట్ మూవీస్
మూవీస్ చూస్తే గానీ క్రికెట్ చూడను న్యూస్ చూస్తా క్రికెట్ అంత చూడను అంత ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఏదైనా బాగా వరల్డ్ కప్పు ఐపీఎల్ అదదే లాస్ట్ ఎండింగ్ ఉంటది కదా ఫైనల్ మ్యాచ్ అది చూస్తా మిగతాదంతా చూసి టెన్షన్ పెట్టుకోను
ఆ నిన్న ఎవరు గెలిచారో తెలుసా
నిన్న బెంగళూరు ఆ నిన్న బెంగళూరు వాళ్లు గెలిచిరు కదా ఆర్స్ ఆ ఆర్ పాపం వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పోరాడి పోరాడి ఏడు సార్లు జట్టు మార్చి పేర్లు మార్చి
మీరు ఆడతారా గేమ్స్ ఏమన్నా ఆడతారా
ఫోన్ లోనే ఆడుకుంటాం కదా బయట ఆఫ్లైన్ ఏం లేదు ఫోన్ లోనే ఆడుకుంటా ఏదైనా గేమ్స్
లోడో రా లోడో ఆడను గాని ఇది దాన్ని ఏమంటారు క్యాండీ క్యాండీ క్రష్
ఆ క్యా టెంపుల్ రాన్ గుర్తుద
ఆ ఉంది కానీ ఇంకా నేను అది ఆడను
ఇప్పుడు లేదు టెంపుల్ రాన్ వన్ టూ క్యాండీ క్రష్
క్యాండీ క్రాష్ ఆడేసినా అది ఇంకా లెవెల్ అది ఎంతకు అవట్లేదు. ఇంకా ఎక్కువ అయితే రోజు ఒకటే గేమ్ ఆడుకోంటా కాలప్ డ్యూట్ అని
మనుషు తో ఆడే గేమ్లో కన్నా మొబైల్ ఆడే గేమ్స్ ఎక్కువ వస్తున్నాయి తెలుసా మీకు చెస్ ఎ ఇదైనా చాలీగా మనము ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు
మీరు రివర్స్ చెప్పారు ఇప్పుడు మొబైల్ తోటి ఆడతారు మొబై లో మనుషులతో ఆడుతున్నారు మీరు రివర్స్ చెప్పారు,
అవును మొబైలో మొబైలో మనుషులతో కూడా ఆడుకుంటున్నారు మొబైల్ తోను కూడా ఆడుకుంటున్నారు మొబైల్ మనుషులతో కూడా ఆడుకుంటుంది.
ఆ నేను కల్ ఆఫ్ డ్యూటి గేమ్ ఆడుకుంటా అది లైకు పబ్జిలా
ఈ మొబైల్ అనే లేకుంటే ఏ సమస్య ఉండదు అసలు
నేను వాడాను ఓ పెద్దగా అంటే నాకు వర్క్ ఉందనుకో ఎ ఫో ఎక్కువ చూస్తా యూజ్ చేయ ముట్కోను ఇ వర్క్ లేకపోచ్చతే ఇది జీవితంలో నిచిపోదు
రీల్స్ ఎంతసేపు చూసినా టైమ్ తెలియది
ఆ నాకు ఇంకా ఈ కామెంట్స్ మెసేజ్ లు చేస్తా ఉంటారు నా పేజీ లో వాళ్ళ డౌట్ లో అవి మాట్లాడుత ఉంటారు వాళ్ళ టాపిక్ లో వాళ్ళ బాధలు చెప్తా ఉంటారు, వాళు చెప్తా ఉంటారు నాకు పీజీలో అట్లానే వాళ్ళకి రిప్లై ఎయడం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు వాళ్ళ ఎక్స ఇలా చేసారు వాళ్ళ లవ్ ఫెలియర్ ఇలా అంది. లైఫ్ సొల్యూషన్ లైక్ ఛానల్లో వాళ్ళు నాకు ఆ కొటేషన్ రాసి పంపియ నాకు ఈ కొటేషన్ రాసి పంపియని అడుగుతా ఉంటారు వాళ్ళ అట్లా అట్లా నడిచిపోతుంటది వాళ్ళకి మౌనమెరుగని మజిలీనా
అవును టైమ్ అట్లా స్పెండ్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయ్యరు.
ఉ మొబైల్ ఖాళీగా ఉంటే మొబైలే చేతిలో ఉంటది. పని ఉంటే మాత్రం మొబైల్ చేతులో ఉండదు.
అయిపోయిందిగా కదా ఇంగ లాస్ట్ అది జు గుప్పడంత కొ చూసిన తర్వాత తర్వాత వచ్చే సీరియల్ అంత నచ్చదు పొదరిల్లు. సోది సోది ఉంటుంది అది ఇది ఒక్కటికి చూస్తా కార్తీక దీ నేనైతే రెండే చూసిన ఇప్పుడు కార్తీక దీపము
గుండె నిండా గుడిగంటలు బాగుంటాయి అది
అది గుడిగంటలే నేను చెప్పి బాలు బాలు ఆ సిరీయల్ పేరు కూడా బాలు మీనా. బాలు కో బాలు కోసం చూస్తా వాళ్ళ అమ్మాది అతనిది కన్వినేషన్ బాగుంటదని కామెడీ.
ఉ
అ అమ్మావతి ప్రభావతి అని చెప్పేసి వాళ్ళు చూస్త
ఫస్ట్ లో అంత ఉండకపోయిద్ది కానీ అంటే అది ఫేవరెట్ అందరు రేటింగ్ కూడా దానికే వుం నందరు
అంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే ఎప్పటికి వీక్ వీక్ ఒ ఓ టాస్క్లా ఇదిలాగా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఓ ఒక్కటే దాని మీదనే వెళ్ళిపోయి అది మల్లా అక్కడతోటి కట్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళా కొత్త మళ్ళా కొత్త సమస్య మళ్ళా దానికి కటింగు.
ది బోరు సాగ తీసి తీసి తీసి తీసి తీసి
అసలు ఒకప్పుడు అమృతం ఎట్లా హి హిట్ అయిందో ఇది కూడా అట్లా ఉంది అమృత లో కూడా అట్లే కదా ఇప్పటికప్పుడు టాపిక్.
టాపిక్ అంటే ఒక ఒకటి అయిపోయాక మల్లా ఇంకొక్కటి.
అవునవునవును
సీరియల్స్ లో అసలు అసలు ఎందుకు తీస్తారో కూడా తెల్వదు ఇగ చూస్తే.
ఆ సిఐడి కూడా అదే కదా ఫేమస్ అయింది ఏ రోజుకి ఆ రోజు కొత్తది సిఐడి. అది రావట్లేదు కాని ఇప్పుడు
సిఐడి ఆ అవును ఇన్వెస్టిగేషన్ నైట్ వచ్చేది భయం వేసేది లెవెనే లెవెన్ ఓ క్లాక్ వచ్చి ఆ వాయిసు ఆ క్రైమ్ స్టోరీసు డబ్బింగ్ ఒక టు గో త్రి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది అది మళ్ళీ నేరాలు ఘోరాలు.
ఇప్పుడెమ్మ నేరాలు కూడా ఇప్పుడు ఆల్రెడి ఇంస్టాగ్రామ్ రీల్స్ లోనే సరిపోతుంది బాగా. పోయి అది చూడలేకపోయినా రాత్రి ఒక రీల్ చూసే నాకు
కానీ ఈ సిఐడి అయితే ఘోరంగా ఉంటది అంటే అది చ్ ఆ దొంగ ఎవరో. బలే అసలు ఐడి బలే అది అక్కడ అవ్ సస్పెన్స్ మన టే మళ్ళీ బలి అసలు మనం అనుకుంటాము కానీ లాస్ట్ కి రివిల్ అయితది వీళ్ళు వాళ్ళ చుట్టే ఉంటారు వాళ్ళ మధ్యలోనే ఉంటాడు
ఒక్క దెబ్బ కొడితే ఒక్క దెబ్బ కొడితే దిమ్మ ఎమ్మటే కస్డీలో ఉంటాడు వాడు.
అవును లాస్ట్ కి అది మళ్ళీ లా లాస్ట్ కి ఇన్వెస్టిగేషన్ లా లాస్ట్కి తెలిసిపోతది
ఆ ఆ పకృతి కూడా భలే ఉంటది ఆ ట తీరి కూడా బాన్ అడు ఏదో పట్టుకుంటాడు ఎంటరికి పట్టుకొని మొత్తం అంతా లాగుతాడు చరిత్ర లాగుతాడు.
ఇగదంతే ఏదయినా
కర్రాగా ఉంటాడయినా అభిజిత్
వాళ్ళు డైలాగ్ డెలివరీ అవి మళ్ళీ ఇంకొకటి పోతే ఏదో అమ్మాయి ఉంటది ల్యాబ్ ది ఆమె
హ్మ్ పూర్వీ
పూర్వి పూరి నాకంత ఒకే అబ్జిత్ ఒకటే గుర్త్ గుడ్ నైట్ మరీ బలే ఇచ్చేటోడు నైట్ అందరు లెవెనో ఒక్కటేనా సీరియల్స్ అన్ని అయి
మేము అదే చూసేదక్క టెన్ కి స్టార్ట్ అయితే లెవెన్ కి అయిపోతది.
ఆ టెన్ కేే కావచ్చు భయం ఏసేది నైట్
అల్లా అంత వచ్చేదా సస్పెన్స్ వాళ్ళే దయ్యాన్ని క్రియేట్ చేషినట్టు దయ్యాల వల్ల చచ్చిపోతున్నట్టు
ఎప్పుడు చిన్నప్పుడు మేము ఇంటర్ లో, డిగ్రీ లో ఉన్నప్పుడు వచ్చేది అది ఇప్పుడు చూడ్లే ఇప్పుడు కూడా వస్తున్నయి కావచ్చు కని చూడట్లే
ఉంది నెట్ఫ్లిక్స్ లో వస్తున్నాయి అవి
నెట్ఫ్లిక్స్ లో వస్తున్నాయ చూస్తారా ఓటీటీస్, మూవీస్
రోజు బిభత్సమ్ గా చూస్తాం హార్రర్, యాక్షన్
ఎక్కువ థియేటర్ లోనైనా, ఇంట్లోనైనా
ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది. థియేటర్ తక్కువ వెళ్తా నేను
అవునా ఫె ఫ్రెండ్స్ తో చూస్తారా, ఫ్యామిలీస్ తోట
ఫ్యామిలీ తోటే ఇంట్లో ఫ్రెండ్స్ నాకు పెద్దగా ఎవరు లేరు ఉ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఇంట్లోనే ఫ్యామిలీ కాని ఇంట్లోనే ఏందీ అ
హోమ్ థియేటర్ పెట్కున్నారా
ఆ ఇంట్లనే ఉంటది ఇప్పుడు ఇంట్లో అయితే పడుకొని చూడచ్చు గా థియేటర్ పడుకునే ఆప్షన్ లేదు గా నాకు
అంటే అ కానీ థియేటర్ లో తీసి చూసే కిక్ వేరే ఉంటది. ఇంట్లో చ
గట్ గట్టి గోస్తది నాది ఎందుకంటే నేనే తయారు చేసుకున్నా
అవునా అంటే సేమ్ థియేటర్ లానే ఇగ మనం ఇంట్లోనే ఉండి చూడొచ్చు.
ఆ ఏవిరిస్ ఎవరు ఉంటారు దానికి సపరేట్ ఇప్పుడు షాప్ లో అమ్మే హోమ్ థియేటర్ కాద్ ఇది ఇది వచ్చేసి ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ మేము ఇంటీరియర్ వర్క్ చేస్తా నేను ఇంటీరియర్ వర్క్ చేస్తే మాకు ఏందంటే ట్యూబ్లెస్ లో కట్టినప్పుడు సపరేట్ ఇప్పుడు ఒక హోమ్ థియేటర్ ఉంటంది రూమ్ పెద్దగా సో దానికి సెవెన్ పాయింట్ టూ ఛాన్ నైన్
అంటే ఇప్పుడు ఒక రూమ్ మొత్తంలో హోమ్ థియేటర్ పెట్టుకున్నారా మీరు
కాపోతే సొంతం గాదులే గానీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ రెండు స వాళ్ళు పెట్టుకోవచ్చు
ఇంకేంటది సేమ్ థియేటర్ లో లాగానే సౌండ్స్ వస్తాయి.
ఆ వస్తాయి గాని ఎదిరిటోళ్లు పకింటోళ్ళు వస్తరు
ఓన్ హౌస్ ఉంటే బెటర్ ఉండె కదా
రోజు పైన ఉండలా ఇది గుడా సౌండ్ బుక్ చేసుకోవాల అప్పుడు సౌండ్ బయటికెళ్ళోదు
హు హ్మ్
అది సౌండ్ ప్రూఫ్ చేసుకుంటే సౌండ్ ప్యాకప్ ప్రొజెక్టర్ తోటి చెసుకోవచ్చు ఎయిట్ బై సిక్స్ సైజ్ లో వస్తది.
మ్మ్
అప్పుడు చూసుకోవచ్ ఫోర్ కే తౌసి ఎక్స్పన్స్్ అయితది.
పెట్టి అయిన ఏంటి ఓటీ, సిటీస్ వచ్చినయ్ వల్ల ఛానల్స్ లోనే తొందర్నే ఇచ్చేస్తున్నాడు కదా చూసా ఈ మధ్యనా ఏం మూవీ చూసారు.
అది ఈ మధ్యాహ్నం నిన్న కాక మొన్న నే ఇది ఏదో ఇన్స్పెక్టర్ విషయాన్ని ఒకటి చూసినా ప్రైమ్ ఒ బాగుంటది
ఆ
ఆ వెబ్ సిరీస్ ఎనిమిది పది ఎపిసోడ్లో ఏమో ఉన్నాయి
వెబ్ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వస్తున్నాయి బాగు ఈ అలీ అలీ ఒక టవీకూడదు వెబ్ సిరీస్ వచ్చినా అ ఒక టూ ఓ వన్ ఓ చూసిన ఇంకా చూద్దామ్ అంటే అవి రావట్లేదు సస్పెన్స్ ఉండే ఆది ఇప్పుడు కాదు
ఆ వాడు అంటే వాళ్ళ ఎపిసోడ్ ఎపిసో రిలీజ్ ఒకటే సారీ రిలీజ్ చేసినట్టున్నారు ఒక ఏమో ఒకసారి ఏంది అంటే ఒక సీజన్ మొత్తం ఒకటేసారి రిలీజ్ చేస్తే అయిపోతం మల్ల సీజన్ టూ కోసం వెయిట్ చేస్త వీళ్ళ సీజన్ లోనే ఎపిసోడ్ వెయిటింగ్ పెడ్తర్ర్ నా అట్లా పెట్టకూడదు సీజన్ మొత్తం రిలీజ్ చేసేస్తే బాగుంటది మీర్ మీరు ప్రైమ్ ఉంటే మీ దగ్గర ఈ చూడండి ఏది
ప్రైమ్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది అమెజాన్ ప్రైమ్ ఉంది డిజిననీ ప్లస్ హాట్ స్టార్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది
అయితే మీరు ఇది చూడి చాలా బాగు నేను మధహ్న రెండు గంటలకు మొదలు పెడితేను నాకు తొమ్మి గంట అయితే యిందిలిసి మొత్తం ఏడు గంటలు పట్టింది ఇన్స్పెక్టర్ రుషి చాలా బాగుంది
అన్ని ఎపిసోడ్సే ఉన్నాయా వెబ్ సిరీసేన
వెబ్ సిరీస్ ఎ ఎపిసోడ్స్ ఏ మొత్తం పది ఎపిసోడ్ క్రిష
రిషి ఉమ్ చూస్తాను
సమేతలా జగత్ కు ఓ కొడుకుంటాడు కదా అతని పేరు ఏం పేరో నాకు గుర్తు రావట్లేదు ఎన్టీఆర్ కాదు జగపత్ బాబు కొడుకులాగా యాక్టింగ్ చేస్తాడు కదా
వాడెవడో వాడిపేరు ఏం పేరో ఉండే స్టీ ఏమో తెలియదు అది
అదే అందాల రాక్షస్స్ సి హీరో మెయిన్ హీరో ఆ మిడిగుట్లోడు కాకుండా ఇంకొక ఆ నవీన్ మిడిగుట్లోడు కాకుండా ఇంకో ఆయన ఉంటాడుగా ఆయన ఆయన ఆయన ఆ ఆయన ఆ ఆయన కాకుండా ఈయనయన మాట ఈయనది అన్నమాట బాగుంది యాక్టింగ్ అంతా బాగుంది అసలు
ఓటీటిస్ బా ఈ వెబ్ సిరీస్ అయితే మంచిగా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది
కాపోతే ల్యాగ్ ఉంటాయి ల్యాగ్ ఉంటాయి తొందరగా ఉండదు ఈ సినిమాలు ఏంటంటే ఎక్కడికెక్కడ కట్ చేస్తారు ఎవరో ఇప్పుడు పెళ్లి చేసుకుంటరే ఏమ్ చేస్తం డోర్ పెట్టండి డిస్టర్బెన్స్ వస్తే మళ ప్రాబ్లం మనకి
సౌండ్స్ మా ఇంటి వెనకాలనే వినిపిస్తున్నాయి
ఎవరిదో బర్తడే వచ్చినట్టుంది
పని పాట లేక కాలుస్తారు ఏం కల్సుడో ఏమో
ఏమో వాళ్ళ సంబరం ఏందో
వా వాళ్ళ సంబురం ఏమో గాని అందర పడుకునే వాళ్ళని లేప్పుడు కదా
ఇంగా అదే ఇగా వాళ్ళకు లోపల కొంచెం మసాలా వెళ్తది ఇంకా అది పురుగు తిరుగుతుంది ఉమ్ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు ఈ టైం కానీ టైంలా
ఏ డబ్బులీ కాల్సినట్టే నాకు ఇష్టం అనిపియదు ఇది ఇవ్వాలి
అదే డబుల్ తగలెస్
డబ్బులు తగిలేసుకోవడమే
నవేం కావుచ
ఏదో కొంచెం చిన్నవాటి
ఆ చిన్న చిన్నగా చర్చూరు బత్తులు ఉంటాయిగా అవి తిప్పుకుంటా అంతే భూచక్రాలు అంతే ఆ ఎక్కువ ఇది చేయను అనవసరంగా దానివల్ల అది ఎంత కాల్సినా కాల్సినటు కాల్చాల అంట డబ్బులు వేస్ట్ సంవత్సరం సంవత్సరం అసలు పెరిగిపోతున్నా సంవత్సర సంవత్సరం కొనలేకపోతున్నాం అస్సలు వెయ్యి రెండు వేలు పెడితే ఇచ్చేది ఏకంగా పది వేలు పెట్టాల్సి వస్తా అంతే వస్తువులకి
అంకాసే ఆ సీజన్ ఏ ఆసీజన్ అప్పుడు
ఆ
ఆ సీజన్ అప్పుడైతే భలే ఏంటిది ఆ అప్పుడే ఇంకా ఎక్కువ రేటు ఉండేదీ
ఆ కావాలని ఇంగ మామూలు టైమ్ లో పోయిపోయి తెచ్చుకుంటా ఆన్
ఏంటాయి మళ్ళీ అన్ని డూప్లికేట్ అ వేస్తున్నారు చాలా వెలిగించి వెలిగించి వెలిగించి కష్టమౌతుంది ఎందుకో
నేను అయితే అవొకోపాలు ఇంకా ఉన్నాయి అవి కాల్చలేదు చేయలేదు లాగున్నాయి నాకు కాల్చబుది అవలేదు ఇ ఏమో అట్లా వాడేసాం మేము బోర్ కొట్టే అన్ని కూడా సరి వెలిగచ్చేస్తాం పేపర్ లో పోచ్చేసి
బై మరి
ఆ
ఉంటాను
ఆ